ఆ ఏం చేస్తున్నారు ఇంకా పాప ఏం చేస్తుంది పన్ తిన్నదా
తినాలి తినిపియాలి ఇగ ఈ ఒక్క ఫోను మాట్లాడి టెన్ మినిట్స్ మాట్లాడినంక తినిపిచ్చినాక మల్ల మీ మేసేజ్ జేత్తా ఐదు కాల్స్ మట్లా మీను మీరు ఒకళ్ తొన్ ఐదు కాల్సే మాట్లాడుతున్నారా
నేను స్టార్ట్ చేసిందే మీ తోటి అది వేరే వాళ్ళతో స్టార్ట్ చేసాను ఇ మద్యలే ఒక
ఐదు కాల్స్
ఇపుడే కదా నేను స్టార్ట్ అయింది మీరే థార్డ్ పర్సన్ కదా ఉమ్
ఎన్ని కాల్స్ మాట్లాడదాలు
ఏమొ తెలీదు నేనైతే మీ తోటి ఒక టే కాల్ మాట్లాన్నా ఇది సేకండ్ కాలు
అందరితో ఒకటే ఒక కాల్ మాట్లాడు తున్నార
ఆ అంటే నేను చేస్తా వాళ్ళు చేస్తారు అట్లా అంతే
ఇంగా ఫైవ్ కాల్స్ మా యాల్లే
అవునా
ఆ నీకెందుకు ఫోన్ అ నకపోయితే ఫోన్ ఇస్తప్ప
ఆ అలు మనకి మనం ఏం పడతాం వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఉమ్ మనం ఏ తింటామో అది వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిప్ తి అదైనా తింటారా అంటే తినరు మొత్తం
ఆ సో మొత్తం గోళ గోళ
ఆ ఏ నెన్ తినేటప్పుడు నా బిడ్డ ప్లేట్లు లాగ్ ఉంటది ఇ మొత్తం ఏదో తిన్నట్టు ఇక కూర్చొని పూజలు చేస్తుది దాన్ని ఆటింటి థిటిన్ తా వాడేసుకుంటా
అట్లానే ఉంది
ఉ
ఇగో నీ ఇ చిన ఫోన్ ఇగో తిన్నారా మీరు ఏం కర్రీ వాండిఇన్లే
నేను బెండకాయ కర్రీ చేసిన అదే తిన్నా దీపం ముట్టించకున్న తిన్నా
షమీర్ తాలక్ దిసింధ ఉపవాసం ఉన్నారా
ఏ లేదు ఉపవాసం అంటే ఏమి ఉండదు పీడ కలలు వచ్చినా ఏదన్నా భయం అనిపించినా లేకపోతే ఏదన్నా మనసు బా లేేకున్నా తెల్లారి ముట్టించుకుంటన్నట్టు ఈ వరం దేవునికా నేము ఉండదు అన్ని వారాలను దేవులను మొక్కుత
పాప పేరు ఏం పేరు
బృందా
ఉహుమ్ బృందాశ్రీ ఒక్కరేనా అ మీకు
ఆ ఏమైనా టెన్ ఇయర్స్ క అండి
ఆహా
ఉ ఉమ్ ఉమ్ ఉ
ఏం చేస్తు ఇంట్లా హౌస్ వైఫ్ పాపని చూసుకోవాలి కదా ఇట్లా
ఆ పాపను చూసుకోవాలి ఇక్కడ ఉండాలి అసలుకో ఇగ బయటికి ఎల ఈ మా హస్బెండ్ ఏమో పాపం తను డ్రైవింగ్
మా హస్బెండ్ కు మా హస్బెండ్ కూడా డ్రైవింగే పిల్లలతోటి ఏగలేక పోతన్న అండి ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి పిచ్చి లేసిడు ఏమో కానీ పిల్లల్తోటి ఏగలేక పోతన్న రియల్గా
పెద్ద పెద్దవాళ్ళకైనా సమాధానం చెప్పచ్చు వంద మంది వచ్చినా కూడా అట్లా కాదు ఇట్లా కాని కన్వీజ్ చేయొచ్చు గొడవ పెట్టుకోచ్చు తిట్టచ్చు సో వాళ్ళతోని రెండు తిట్లు తినొచ్చగానీ తోట బొక్కల తోట ఉండేగ అసలుకు మనమైతే
హు వే మ ఇది పిల్లలు కాకపోయినా బాధనే అయి
అదే కదా కాకుంటానే ఏమో కాలేదో కాలేదు కాలేదు
అనావుగుతు యయనాకేవో సుక్కలు సుక్కల్ సుక్కలిదు ఉ
అప్పుడేమో వాళ్ళ పిల్లల్ని చూసి అమ్మో నేనైతే టెన్ ఇయర్స్ నా బాలదేవునికి చూసింది ఇగ
అంటే దేవుళ్ళని మోకిల్లా
ఆ అన్ని దేవుళ్ళ మొక్కు కొన్నాం. ఇక అన్ని మందులు వాడినాం. ఇక లాస్ట్ కు దేవుళ్ళం పక్క పెట్టినం. మందులం పక్క పెట్టినాకయింది. అప్పుడు అర్థమైంది అప్పుడు అర్థమైంది దేవుడు మనకి ఇప్పుడు ఇది కావాలన్నా అప్పుడే ఇస్తాడు
హు
ఆయనకి తెలుసు ఎప్పుడేమి ఇయ్యలనా
అవును బాధపడద్దు ఒక అన్నా కూడా ఫీల్ కావద్దు వాళ్ళు అనుకుంటా పోతారు కదా అ వాళ్ళ మాటలు పాటించుకోవద్దు
అంతే
ఉ
కానీ నరకం అబ్బా అది ఎవరు ఈయన ఇదైనా కొంచెం ఒక్కొక్కసారి వాళ్ళ ముద్దు ముద్దు శికలకు కొంచెం మనసు పీస్ఫుల్ గానిపితుది కాసేపు చికాకులు ఎతుది కాగాని అదైతే మరీ భయంకరమైన నరకం అది ద ఆ దగ్గర కి రాని ఇయరు ఏది ముట్టని ఇయ్యరు ఏది పట్టుకొని ఇయ్యరు అ చిింతలే అని ఇయ్యరు పెళ్ళిళ్ళ వీళ్లు వాళ్ళు దూరంగా ఉంచుతారు ఏదన్నా పని చేయపోయినా ఆడగుసపో అంటారు ఉన్న రా నే నేనే అనుభవించ చిన్నా నేనే అనుభవించిన అసలకు
టూర్లల్లో ఉంటాడు గాని సిటీలల్లో ఉ
సిటీలో ఉండవులే సిటీలో ఉండవులే గాని ఇగ పల్లెటూరుల ఎవరు మన అత్తగారి తరపునో మన అమ్మగారి తరపున వాళ్ళ శత్రువులు మనకు బయటోడ ఎవరు రాడు. ఇంటి పక్కన వాళ్ళ అయినా కొంచెం మన గుణం చూసి మన మాటను చూసి కాంచన్ ఎత్తారు గాని, వాళ్ళయితే కథమే మన అత్తగారులుగా మెయిన్ అత్త ఇట్ సైడ్ వాళ్ళే ఎక్కువ ఉంటది. వాళ్ళు ఏమనుకుంట తెల్సా పిల్లలు కావట్లేరానం ఏ ఆ మావోడు మంచి చూడే ఈమెక కావట్లేదు, అన్నట్టు చూత్తరు.
కానీ వాళ్ళ కాడ తప్పు ఉన్న, అబ్బాయి కాడ తప్పు ఉన్న కానీ అమ్మాయినే లోపిత్తరు.
ఆ
అది మెయిన్ ప్రాబ్లం
అదే కదా
ఊ
అట్లా ఉంటది వాళ్ళది.
అంటే మీకు మ్యారేజ్ ఏ సంవత్సరంలో అయింది. టెన్ ఇయర్స్ అయి
ఆ ఉ ఆ టెన్నిరియాస్. అంటే నాకు నైన్ ఇయర్స్ క అందింది. నైన్ ఇయర్స్ కు పాప పుట్టింది.
ఇది ఎవడిచ్చన వనం అనుకున్నా హలో భయ్యా ఆ టూయి ఏం ఊరు మీది
ఈ పర్సనల్స్ చెప్పొద్దు అన్నారు ర మనం మెసేజ్ల చార్జ్స్ ఉన్నాలే
ఆ ఓహో మీరె ఎప్పాలి కా ఏ చెంత్తలానే
ఇయవోయో నిద్రకొచ్చింది పండ పెడతాన్న పంటాంది. ఎల్నా బిడ్డ ని ఏడ్వకుండా పడుకు ఉంటడి రోజు పదిన్నర పదకొండు ఇటు పడుకునేది. ఆమె పడుకున్నా నిన్ తినేదాన్ని ఇప్పుడు ఆమె ఆడుతుంది గా గానేసి నిను తిన్న
మ్మ్ హ్మ్
ఏ ఎడ్చింది కాసేపు పడుకొనే
ము హ్మ్ ఆ ఇప్పుడు ఉన్నాయ్ ఇంజెక్షన్ నెగిటివ్ చిల్లా పాపకి ఇనా
పియా అలసలకు
మూ హ్మ్
ఏపిస్తా ఇప్పుడు సెవెన్ తర్వాత ఇప్పుడు మొన్ననే సెవెన్ బర్త్డే అయిపోయింది కదా. చూడాలి బుక్ లో చూసి అంగన్వాడి ఆమె కు ఫోన్ చేసి వెళ్ళాలి
ఎగ్స్ వత్తాన్నయా మరి పాపాకి సత్తిపిండి, ఎగ్స్
ఆ అవ్వే వస్తాయి గ్యారెండే వస్తాయి ఇంకేవి రావు
ఏను అవ్వు ప్రెగ్ నేను వాళ్ళకైతే పాలు గుడ్లు
ఆ అవి కూడా ఇయ్యరు ఇక్కడ తినేసి
ఇక్కడ కూడా అంతే తినేసి పొమ్మంటాన్లు కానీ పాలు ఇత్తరు గిలాస్ సడు ఒక ఎగ్గు బయలడ్ ఎగ్గిస్తరు
హ్మ్
అట్లీ నుంచి ఊరికే రా రాబుద్ది అయితాద ఉరికే వచ్చి పొవుడు సప్పాడిగా ఒకసారి ఇత్తే అయిపోతాది కదా
తరువు ఇంట్లో తీరని వొళ్ళు ఉంటారు ఇప్పుడు ఏమ కాన్న పావన్న బిడ్డ అంటే అప్పుడు బెడ్ రెస్ట్ ఉండేలే బయటికే వెళ్ళలేదు ఇమె డెల్వరి అయినాంకనే రాపిచ్చుకున్నా అంగన్వాడి బుక్ కూడా
ఉహు నార్మల్ డెలివరి ఏనా మీది
ఆ
ఉ మంచిది పెయిన్స్ బాగా నాది సీజరిన్ అయింది సీ సెక్షన్
అవున ఈమే ఎంత బు పుటింద్, గింతంత పుట్టిందిమే
మ్మహ్హ్
గ్రామ్స్ పుట్టింది ఈమే
మ్మహ్ ఈమె కూడా అంతే తక్కువనే పుట్టింది
మస్ తక్కువ కొట్టుకునేది ఈమెది అందరు హార్టబిట్టుని చూసి అబ్ అబ్బాయే అబ్బాయే అబ్బాయే అని అన్నరు కాని నా మనసుకి ఎక్కడో అనిపించేది ఉకే అమ్మాయే అమ్మాయి అని
మ్మహ్
నా బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్ ల ఎంతమంది ఐదుగురో ఆరుగురో డెలివరయిళ్ళు అందరికి అబ్బాయిలే పుట్టిరు నా కొక్కదానికే అమ్మాయి అబ్బాయే ఈ రోజ్ అందర్ అమ్ బయిలే ఈ రోజ్ అందర్ అన్ బాయిలే అని అనుకున్నరు నేన్ అనుకున్నా నా మనసుల అ
మ్మ్
లేద్ అమ్మాయే పుడ్తదని అనుకున్న మనసుకు నాకు అమ్మాయే పుట్టింది
నా కూడా అమ్మాయే పాప పేరు లోహిత
అవునా మాయనకు అమ్మాయి ఆ నేనుమ్ మా అమ్మాయి పుట్టినప్పుడు, అందరు అబ్బాయి అబ్బాయి అని అంటే మా ఆయనని అడిగినను ఇక అమ్మాయి కావళని అబ్బాయి అని అంటే ఫస్ట్ అమ్మాయి కావాలి అని అన్నాడు నా కూడా అమ్మాయే అయితదనిపిస్ చిన్న నాన్నా ఎవరైనా ఎమీ ఎవ్ ఎవ్వరైనా ఎం కాదులే అని అనుకున్నం కాకపోతే ఎవరైనా ఒక్కలే అనుకున్నం
మ్మహ్ ఎందుకో
మ్మ్ ఇగ ఈ ఈ రోజులల్ల ఈలన్ జాదుడు పెట్టుడు ఈ కిరాయిలు ఈ తిండి దిక్కుమల తిండి అప్పుడు అంటే మనం ఏది పెడితే అది తినేది సప్పుడేక ఉండేది తిండి కర్సు బయటెడయేది ఇప్పుడు బయట్ బయిటి పోత రెండు వేలు తీసుకోపోతారు రూపాయి ఎత్తలేదు
అంతే
వేయ్య రెండు వేలు లేనిది బయటికి పోబద్ది కాదు, బయటికి పోతే అవి ఇంట్లోకి రాబుద్దిగాద వాటికి
అట్లనే ఉన్నాయి ఏ బయటికి పోతే ఇట్లున్నది అసలు ఘోరం
మనప్పుడు గవర్నమెంట్ బల్ల చదువుకుంటే పది మంది కలిసిపోతే మళ్ళ పది మందిని కలిసిచ్చేటోళ్ళం, ఉన్నాయ నీ బుక్స్ నా కాడా ఆ బుక్స్ నీ కాడాని, ఒకళ్ళ ఒకళ్రు షేర్ చేసుకొని చదువుకుొని డౌట్స్ క్లియర్ చేసుకునేది ఇప్పుడు అట్లు ఉన్నదా
అట్లుంల
హ్ ప్రైవేట్ స్కూల్ ఆ ఫీజులు గింతా అంత లేర్ పొర వాళ్ళు వాళ్ళకు వాళ్ళ బరువు కంటే కువ బుక్కులు
హు హుమ్ టైం అయిపోయింది ఇగో పదే పదకొండు మా పదకొండు నిమిషాలు అయితాంది మీర్ జెత్తరా మళ్ళా
ఆ
చేతారా ఇప్పుడు
ఆ కట్ జేయి నే అప్పడకి చెప్తా నిమ్ మెసేజ్ చేసి చేస్తా